ఆ బ్రో లెట్స్ మేక్ అవర్ చికెన్ నువ్ తినవు కదా నేను వండుకుంటా ఓకే ఓకే శ్రేష్ఠ ఏంటి మరింక సంగతులు చెప్పు
వైదాపాలమా
ఎందుకు బ్రో అంత డల్లుగా మాట్లాడుతవ్ ఎడ్షినట్టు కొంచెం హుషారుగా మాట్లాడచ్చు కదా
లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది బ్రో
అయ్యా పర్లేదు బ్రో ఇట్స్ ఇట్స్ ఓకే ఆ చెప్పు నీకన్న ఎవరికి స్టోరీ చెప్పు ఆస్ట కల్
ఏమైందంటే బ్రో అప్పుడు
హ్మ్ చెప్పు
ఒక అమ్మాయి
హ్మ్
జగన్నే
మా ఊరు ఆ
మీ ఊరే
ఆ మా ఊరేర అరే వైజాగే రా ముండా
అయితే బ్రో అయితే అమ్మాయి నేను అంతా ఒకే కాలేజ్ బ్రో ఈ కాలేజె అనుకో మీ కాలేజీలో అమ్మాయే కానీ అమ్మాయి ఎవరో మీకు తెలీద్ ఎందుకు ఏంటి అని అడక్కు అమ్మాయిలకు చేసింటిమి కదా నువ్వు ఆక్సిప్టు తెలీదా నేను ఫస్ట్ ఆక్సెప్ట్ చేయలేదు ఎందుకు అని అడిగితే ఇప్పుట్లో గడ్డలు ఎరుకుండెవోన్ని కదా బ్రో ఇలాగా ఆ బ్ర అవును బ్రో హ్మ్ అయితే ఎందుకు అని అడిగితే అలాగా తెలిరు నమ్మకం పాయ అనేసింది ఎలాగైనా తిప్పను బ్రో పగ ఫీల్ అయింది బ్రో
నీకు లవ్ ఫెయిలూర అని చెప్పావ్ నీకు ఫెయిలూర్ అని చెప్పావు
ఆ అమ్మాయి నా ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయ్ లేదు అయితే ఆ అమ్మాయి ఏమన్నది ఎందుక చేయలేదు ఇదే నా
హ్మ్ హు నాకు ఆల్రెడీ ఒకటి ఐయ్యింది పాస్ట్ లో నాకు ఇప్పుడు నమ్మకం లేదనా
నమ్మగం లేదని కాదు అక్కడే స్టక్ అయిపోయాను అని చెప్ చెప్పను కూడా
ఏమైపోయావు
అక్కడేస్ టక్ అయిపోయినా మువ్వన వద్ మూవ్ నోరు నొప్పిబుడుతుంది చెప్పను బ్రో
ఏడిపించెసావ్ బ్రో
అమ్మాయి ని కూడా సరే అని చెప్ సినిమా ట్లాడుకున్నా మాములుగా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్లా మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి ఎం అన్నది సరే నువ్వు ఎప్పుడూ యాక్సెప్ట్ చేత్తే అప్పుడే అన్నట్టు అనల్ల బ్రో ప్పుడే నీకు దగ్గరగా ఉంటానో అప్పుడు వరకు జస్ట్ మామూలుగా మాట్లాడుతాను అన్నారు బ్రో ఆ తర్వాత్ తు నేను కూడ ఇంక ఎన్ని రోజులు ఇలా బతుకుతాం మనం కూడ మువ్ ఆన్ అవ్వాల ఏదన్నా మోటివేషన్ ఇంత అప్పుడూ మం గా రెడీ అయ్యి గడ్డం గీయించుకొని అన్ని చేయించుకొని అమ్మాయిని కెఫేకి పిలిచి హుమ్ మాట్లాడి ఇలా నన్ను ఆక్సెప్ట్ చేశాను
చేసావ్ ఏ ఏవ్ ఇప్పుడు ఉందా ఇంకా
చెప్పేది ఇనుండవా అయితే ఏమైందంటే అక్సెప్ట్ చేసనా అయిదమ్మ అలా బానుంది అ అమ్మా అనగ ఒకలి గురించి ఒకలు తెలుసుకుంటాం గా మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకున్న ఆ అమ్మాయి ఒక అన్నయ్ ఉన్నాడు మ్ ఒక అన్నయ్య ఉన్నాడు ఇంకా వాల డాడి కి ట్రావెల్స్ ఉంది ట్రావెల్స్ కంపెనీ లాంటిది అంటే మూడు బస్సులున్నాయి నాలుగు సుమో లాంటివి ఉన్నాయి అంటే సెవెన్ సీటర్లు లాంటి మ్మ్ అయితే ఏ ట్రావెల్స్ తుందా తిప్పుతారు ఆ బస్సులు కార్లూ నేనైతే అలా బోల్డ్ డబ్బులుంటాయి కదా ఆస్తిలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు మనోళ్లే మనోళ్లే బ్రో మళ్ళీ ఇలాంన్ ఇంటర్కాస్ట్ ఇలాంటివి కాదు
స్ మీ క్యాస్టే
ఆ అవును బ్రో నీది నాది క్యాంధ్ర తెలంగాణ అంత తేడా గాదు బ్రో నీది నాది ఓట్ తప్పురా అయితే బ్రో హ్మ్ అంత బానే ఉంది అయితే అది ఇంట్లో వాళ్ళకి మాములుగా పరిచయం చేసింది నన్ను మాములుగా అది ఏంట్ మంచోడు బాగా క్లోజ్గా ఉంటాడు మనతో బాగా మాట్లాడతాడు నన్ను బాగా చూసుకుంటాడు అన్నట్టే పరిచయం చేసింది ఒ సరే ఆ అమ్మాయిపా నేనా కలిసి తిరుగుతాం కదా వెళ్తున్నప్పుడు ఒకసారి ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అంట
యానివర్సరీ
ఆ వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ అయితే వీడియో కాల్ చేసింది పక్కనేనున్నాను మా అమ్మాయి అప్పటి వరకు మాట్లాడి మాట్లాడి సడన్ గా నేను కనిపించాను వాళ్ళ వీడియో కాల్ ఎవరిని అడిగితే చూపించింది వాళ్ళ పేరెంట్స్కి పరిచ చయం చేసింది వాళ్ళ వాళ్ళ డాడీ కొంస్ సేపు నాతో మాట్లాడారు మా అమ్మని బాగా చూసుకో అమ్మా అక్కడ ఏమన్నా ఇబ్బంది అయితే ఏమన్నా ఏ ఇబ్బంది అయితే చూస్కో అమ్మ నీ గురించి చాలా చెప్పాడు మంచోడు అని ట బాగా చూసుకుంటవంట మం బాగుంటవంట అనేసి చెప్పింది అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే చూసుకోమ్మ అనేసి చెప్పారు ఓకే అంకుల్ అని చెప్పాను ఆ అమ్మాయికి బ్రో అంటే మరి మరి బాగున్నోలు కదా వాళ్ళకి వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తారు బ్రో పాకెట్ మ
కాల్ బొక్క అంటే జోడకా